నేను సింధుని గుర్తున్నానా
మీ పేసెంది ఇట్లా ఐపోయింది
అర్థంకాలే
వినిపిసునద
ఆవును
మేం
ఉమ్
ఏమి చేస్తున్నావ్ ఇప్పుడు
ఏం లేదు ఖాళీగానే ఉన్నాను. నువ్వు
ఆ
ఖాళీగానే ఉన్నాను నువ్వు ఇలా ఉన్నావు.
నేను కూడా ఖాళీ గున్న బిర్యానీ బుక్ చేసిన ఇంకా ఎప్పుడు వస్తదో ఊ
నీకు బిర్యానీ అంటే ఇష్టమా?
చాలా
ఉహుమ్ మీరు బిర్యానీ ని చాలా ఇష్టంగా తింటారా మీకు బిర్యానీ ఎలా చేస్తారో తెలుసా, చెప్పగలరా బిర్యానీ ఎలా చేస్తారో చెప్పండి.
తెలియదు.
మరి మీరు ఎలా తింటారు.
చేతులతోనూ
దాని తయారీ విధానం తెలియకుండానే తింటారా. ఇది మంచి విషయం కాదు కదా
తెలుసుకునీ ఏం చేయాలి.
ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మీరే వండుకోవచ్చు.
అవ్వదు
ఎందుకు?
అవ్వదు.
అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకని అడుగుతున్నాను గదా వినిపిస్తుందా హలో
హలో
వినిపిస్తుందా
ఒక్క నిమిషం
ఏమైంది ఏమైనా సమస్యన హలో నా మాటలు మీకు వినిపిస్తున్నాయా!
టైమ్ ఎంత అయితుంది.
సమయం ఇప్పుడు తొమ్మిది అయితుంది టెన్ టెన్ పది నిమిషాలు
పది నిమిషాల ఇప్పుడు ఎంత సేపు అయితుంది
ఇవన్నీ చెప్పకూడదు కానీ
చెప్పు చెప్పు ఇప్పుడు ఎన్ని మినిట్స్ అయింది
ప్రస్తుతానికి అయితే మూడు నిమిషాలు వనీకి వస్తున్నాయి. ఎందుకు మీకు ఏమి అన్నా పని ఉందా. ఏం పని ఉంది మీకు
బిర్యానీ జల్దీవస్థలేదు హోటల్ కైనా ఫోన్ చేద్దాం అని
అర్ధం కాలేదు.
బిర్యానీ ఇంకా రాలేదు. వెయిట్ చూపిస్తుంది ఆర్డర్ ఆర్డర్ ఎవరు ఎత్తుతలేరు ఎత్తుతలేడు.
మీరు బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారా!
హ్మ్
నీకు ఆకలే అయితుందా
అవును
ఎందుకు అమ్మ ఇంట్లో అన్నం చేయలేదా
చేసింది కానీ బిర్యానీ తిన బుద్ధిఅయితుంది
హహ మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా హలో
ఒక్కనిమిషం లైన్లోనే ఉండండి ఇదేంటి మళ్ళీ క్యాన్సల్ అయింది
అర్ధం కాలేదు
షా
మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా
నా అమౌంట్ నాకు రిఫండ్ పడ్డది మళ్లీ చీ
ఎందుకు
ఆ
ఎందుకు అలా అయినాయి
బిర్యానీ తిందాం అని చాన ఆశతో బుక్ చేసిన కానీ డెలివరీ బాయ్ లేడు మళ్లీ నాఅమౌంట్ నాకు రిఫండ్ పడ్డాయ్
ఎందుకు బిర్యానీ ఆర్డర్ కాలేదా
అయ్యింది హోటల్లో యాక్సెప్ట్ చేసేవొడు ఎవ్వరు లేరు
అంటే పికప్ చేసుకునేటోళ్ళు ఎవ్వరు లేరా
అవును
అయ్యో ఇది పండుగ సీజన్ కదా సో ఎక్కువ మంది ఉండరు కదా
మళ్ళీ అయినా చెడ్చేయాల వసాది బిర్యానీ సల్లగుండ ఆకలితోన చస్తున్నాం
అయ్యో మీరు ఇంత ఆకలితో ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా చేసుకొని తినొచ్చు కదా
మమ్మీ ఎంబడించి కొడుతాది
అర్థం కాలే
ఇప్పుడు మళ్ళ ఒకసారి బుక్ చేస్తాను వెజ్ బిర్యానీ బుక్ చేస్తా ఈసారి
ఏది చేసిన వర్కర్స్ లేనప్పుడు అది రాదు కదా
ఒకసారి చూడాలి మనం కూడా ఎట్టైతుంది ఏంకాత అని
అయితే చాలా మంచిగా చూడండి జాగ్రత్తగా చూడండి
చూద్దాం దీంట్లొ ఎంతుందో
హ్మ్ హు
నాక్ తినే ఇంట్రెస్ట్ పోయింది ఈయాల
అయ్యో మీరు వెజ్ తింటారా నాన్ వెజ్
నాకు ఇంట్రెస్ట్ పోయింది తినాలని ఇంట్రెస్టే పోయింది
అయ్యో
రెండు వందలు చూపిస్తే తినాలని ఇంట్రెస్ట్ అయిపొయింది ఇప్పుడు గమ్ముగా పప్పుతో నన్నా తినాలి
ఇప్పుడు మీరు తినాలని అనుకుంటలేరా
ఇప్పుడెళ్ళి అన్నం ఏపిచ్చుకోస్త
అర్థం కాలేదు
అ
హలో
ఆ
అర్ధం కాలేదు మళ్ళీ చెప్పండి
అన్నం తింటున్నాను
అన్నం తింటారా ఏమైంది ఏమైనా సమస్యనా హలో వినిపిస్తుందా హలో
చి నాబతుకు ఇట్ల అయితదని నాకే ఎరకైతాది
ఎందుకు మీరు ఇప్పడి వరకు మాట్లాడలేదు
డాడీ ఉన్నారు ఆ రూమ్ లో
అయితే
డాడీ ఉంటే నేను మాట్లాడను ఎక్కువ శాతం
ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారా
సిగ్గుపడటం గాదు డాడీ కొడతారు
ఎందుకు డాడీ ఎందుకు కొడతారు
గర్ల్స్ నేమ్ పని ఉందని
చెప్పాండి ఇలా ఒక యాప్ ద్వారా మాట్లాడుతున్నామని
యాప్ లేదు గీప్ లేదు చదువుకోమని పంపిస్తే యాప్ల్ అంట గీప్ల్ అంట ఆ మ్మ్
ఇది చాలా చింతించాల్సిన విషయం
అయిపోయింది నా బతుకు ఇంగ
మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు
పప్పు అన్నం తింటున్నాను
చాలా మంచి విషయం పప్పు శరీరానికి చాలా మంచిది
చాలా మంచి
అవును
ఎక్కడెక్కడ పోయి మళ్ళీ మమ్మి ఫుడ్డే తింటున్నా హ్మ్
మమ్మి ఫుడ్డే ఉంటది మమ్మీనేమ్ ఇప్పుడు మనం తక్కువగా చూడకూడదు
అవును
ఇప్పుడు మమ్మీ ఫుడ్డే కడుపు నింపుతుంది పప్పు ఎలా ఉంది ఇంత మంచి పప్పు ఉంచుకొని ఎందుకు మీరు బిర్యానీ తినాలని అనుకున్నారు.
నా దరిద్రం వెనకల్నే ఉంది. మీరేం జేస్తున్నారు
నేను ఏం చేస్తలేను ఖాళీగానే ఉన్నాను మీతో మాట్లాడుతున్నాను
సరే మళ్ళీ నేను తింటున్న
అర్ధం కాలేదు
నేను తింటున్నా ఇంకా కట్ చేద్దాం పో
అవునా ఆహారం బాగుందా పప్పన్నం ఎప్పుడూ మంచిగానే ఉంటది నువ్వు దానికి గౌరవించాలి ఇలానే అన్నాన్ని గౌరవిస్తావని కోరుకుంటున్నాను
సరే సరే
అన్నం పరబ్రహ్మ స్వరూపుడు తెలుసు కదా అందుకనే అన్నంని వేస్ట్ చేయకు బిర్యానీ అలాంటివి తిని ఆహారాన్ని దెబ్బతీయకు ఆరోగ్యాన్ని మంచిగా చూసుకో
చానా గ్రేట్